హలో రా ఏం చెస్తున్నవ్
ఏం లేదురా ఇప్పుడే మూవీ చూస్తున్నా ఇంకా ఏం లేదురా ఇంట్లో క్లీన్ చేస్తున్నా ఫెస్టివల్ దగ్గర పడుతుంది కదా
అవునా ఫెస్టివల్స్ వస్తే ఇంట్లో వాతావరణమే చేంజ్ అయిపోతుంది
నిజమే చిన్నప్పుడయితే ఫెస్టివల్స్ కోసం మంచ్ మంచ్ వెయిట్ చేసే వాళ్ళం
ఎస్పెషలీ కొత్త బటల కోసం
ఆ అవును కొత్త బత్తలు ఎప్పుడు కొనిస్తారా అని అడిగేవాళ్ళం
ఊ మా ఇంట్లో అయితే పండగ కంపల్సరీ ఉంటది
మా దగ్గర కూడా సేమ్ హోల్ ఫ్యామిలీ కలిసి మార్కెట్కి వెళ్ళళ్ వెళ్ళే వాళ్ళం
పండుగ సీజన్ లో మా ఇల్లు మొత్తం ఫుల్ జనాలతో ఉంటది
ఉమ్ లైట్స్ డెకరేషన్స్ మ్యూజిక్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది
అవుకి నికి ఏ పండగ అంటే ఎక్కువ ఇష్టం
సంక్రాంతి చాలా ఇష్టం రా విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది నీకు
ఊ నా కూడా సంక్రాంతి వున్ను దీపావళి రెండూ ఇష్టం
సంక్రాంతి సమయంలో మార్నింగ్ ఎర్లీగా లేచి బయటకు వెళ్ళడం బాగుంటుంది
ఊ ఇంకా మార్నింగ్ లో ఐతే ముగ్గులు పోటీలు కూడా ఉండేవి మా ఏరియాలో
అవున రా కలర్ ఫుల్ రంగులు ఇచ్ చూస్తే చాలా నైస్ గా అనిపిస్తుంది
ఊ గాలి పటాలు లేగిరేసరా ఎప్పుడైనా
చాలా చేస్తారా కానీ నా గాలిపటం ఎక్కువ సార్లు కట్ అయిపోయేది
ఆహా ఆ సేమ్ నాది కూడా గాలి కంట్రోల్ చేయడం చానా కష్టం
అయినా టెర్రస్ మీద ఫ్రెండ్స్ తో ఫుల్ ఫన్ ఉండేది
సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఆకాశంలో గాలిపటలు ఏ కనబడిచ్చేస్తయి
నిజమే దీపావళి గురించి చెప్పురా క్రాకర్స్ కాలుస్తావా
చిన్నప్పుడు చాలా కాల్చేవాళ్ళం ఇప్పుడు కొంచెం తగిస్తాం ఊ
నిజమే ఏం బట్ లైట్స్ అండ్ స్వీట్స్ మాత్రం ఇప్పటికే ఎంజాయ్ చేస్త
ఊ దీపావళి నైట్ అయితే ఇంకా లైట్ ఇంకో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది
ఎక్స్పెషల్లీ అపార్ట్మెంట్స్ అండ్ స్ట్రీట్స్ మొత్తం లైట్స్ తో గ్లో అవుతాయి
ఆ చిన్నప్పుడు టబకాయలు కాల్చడానికి ఎక్స్మెండింగ్ వేరే లెవెల్లో ఉండేది
ఆ కానీ డబ్బుల గురించి పేరెంట్స్ తో బార్ కేనింగ్ కూడా చేసే వాళ్ళం హు
ఇంకో బాక్స్ కొనండి అని విసిగించేవాళ్ళం
నిజమే మార్నింగ్ నుంచి క్రాకర్స్ స్టార్ట్ చేసే వాళ్ళము
ఇప్పుడంటే నాయిస్ పొల్యూషన్ వల్ల ఈ రెస్ట్రిక్షన్స్ కూడా పెరిగిపోయయ్
కానీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా
ఆ అవును కొన్ని యాక్సిడెంట్ చూస్తే కేర్ఫుల్ గా ఉండాలనిపిస్తుంది
ఫెస్టివల్స్ లో ఫుడ్ కూడ మెయిన్ పార్ట్ కదా ఏర
ఆ ఖచ్చితంగ ఇంట్లో చేసిన స్వీట్స్ అయితే నాకు చాల ఇష్టం
మా అమ్మ చస లడ్డూ సూపర్ ఉంటాయిర
బ మా ఇంట్లో అరి స్పెషల్ పండగ అంటే కంపల్సరీ అవి
ఆ సంక్రాంతి ఫుడ్ అయితే ఇంకో లెవెల్
మా ఫ్యామిలీ మొత్తం అంత కలిసి తినేవాళ్ళం హ్యాపీగ
ఫెస్టివల్స్ వల్ల రిలేటివ్స్ కూడ కలుస్తారు
ఉ ఖచ్చితంగ లేదంటే అందరు బిజీ లైఫ్ లో ఉంటారు కదా
చిన్నప్పుడు కజిన్స్ తో గేమ్స్ ఆడేవాళ్ళం ఫెస్టివల్స్ లో
నాకు గుర్తుంది సీక్ క్రికెట్ క ఫుల్ జాలీగ ఉండేది
నైట్ వరకు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం చె
ఏ ఇప్పుడంటే అందరు ఫోన్ లో మునిగిపోయినారు కదా
నిజమేరా ఎర్లియర్ కన్వర్జేషన్స్ ఎక్కువ ఉండేవి
పల్లెటూరులో పండుగలు ఎక్స్పీరియన్స్ చేసావ ఎప్పుడైన
అవున రా విలేజ్ ఫైట్స్ చాల ఇంట్రెస్టింగ్గా ఉంటాయి్
ఏం జైట్ వీలు రైస్ కుర్తున్నాయ నీకు
ఆ అవును మొదట భయంగ ఉండేది కానీ తర్వాత ఫన్ అనిపిచేది
హ స్ట్రీట్ ఫుడ్ కూడ చాల టేస్టీగా ఉండేది
హు మిర్చి బజ్జి ఐస్క్రీమ్ షుగర్ క్యాండీ చాన
ఏ పండగలకి గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగ ఉంటుంది
హు ముఖ్యంగా నైట్ డె డెకరేషన్స్ అండ్ డివోషనల్ సాంగ్స్ ఆ అట్మోస్ఫియర్ చాల నైస్ గా ఉంటది
ఆ దసరా సెలబ్రేషన్స్ గురించి ఏమంటావు
స్కూల్స్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు
డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం క్లాసులు అన్ని ఎగరగొట్టేవాళ్ళం గా
స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కి ముందు టెన్షన్ ఉండేది
కానీ ఒకసారి స్టేజ్ ఎక్కగా ఇంకా కాన్ఫిడెన్స్ అదే వచ్చ చ్చేస్తుంది
హు ఫెస్టివల్స్ వల్ల కమ్యూనిటీ ఫీలింగ్స్ కూడ పెరుగుతుంది
ఖచ్చితంగా అంతా సెలబ్రేట్ చేసి సంతోషం ఎక్కువ ఉంటుంది
ఈ రోజుల్లో ఆన్లైన్ విషేస్ ఎక్కువ అయిపోయినాయి
ముందు మాత్రం డైరెక్ట్ కలిసి చెప్పేవాళ్ళం కదా
నిజమే అయినా డైరెక్ట్ కలిస్తేనే డిఫరెంట్ ఫీలింగ్ ఉంటది
ఇంక రంజా అంటే ఫుడ్ కూడ
అవున్ రా హలీం సీజన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు బాంది పాప
ఊ క్రిస్మస్ గూడ చాలా ప్రశాంతంగా ఉంటదది
ఊ డెకరేషన్సు అండు కేక్సూ చాలా నైస్ గా ఉంటాయ్
ఊ ఇంగ మన ఏరు
అ
మన ఇయర్ ఎండింగ్ ఫెస్టు అట్మాోస్ఫియర్ మొత్తం సిటీనీ బాగా ఎనర్జెటీగా మార్చేస్తుంది
ఫెస్టివల్స్ లేకపోతే లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటదన్పిస్తుంది
ఊ నిజమే దాంతో మనక్ కొద్దిగా బ్రేక్ దొరుకుతది మన రొటీన్ లైఫ్ లోనుంచి
ఊ అలాగే చైల్డ్ హుడ్ మెమరీస్ కూడా రిమైండ్ అవుతాయ్
ఉహూ ఏత్ పాతా జరిగిపోయిన పండగల ఫోటోల్ జూస్తూ అలాగ గడిపేస్తం
ఊ చిన్నప్పుడు ఎంత సింపుల్ గా హ్యప్పీగ ఉండే వాళ్ళమో అనిపిస్తుంది
హూన్నాయ్ ఏమో అలాగే చిన్న చిన్నవి విషయాల్లోనే ఎక్సైట్ మెంట్ ఎక్కువ ఉండేది
హూ అప్పుడు రెస్పాన్సిబిల్టీస్ పెరుగుతాయి
ఉ అయినా పండగలొచ్చినబ్బుడు కొంచం స్ట్రెస్సు తగ్గుతుంది
ఫ్యామ్లీతో టైమ్ స్పెండ్ జేయడం బిగ్గెస్ట్ హ్యాపీనెస్రా
ఆ యాబ్జుల్యూట్లీ
ఈ సారి ఫెస్టివల్ కి ఏమైనా స్పెషల్ ప్లాన్సున్నాయా
ఇంగా ఏం డిసైడ్ చేయ్లేదు ఒకవేళ వెళ్తే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి ఎళ్ళళ్ళ
బావుందిరా నేను ప్రాబబ్లీ హోమ్ టౌన్ కి ఎళ్తా ప్లాస్టిక్
విలేజ్ ఫెస్టివల్ అయితే చాలా ఎంజాయ్మెంటుంటది
హవున్ రా ఫొటోస్ కూడా పంపిస్తా
ఊ సరే అన్న మరి చాలాసేపయిందిగా
ఊ ఇంకా పది నిమిషాల్ గాలేదు రా ఏమైనా జెప్పు ఇంకా టైముంది గదా
ఏ ఇంకా దీపావళికేముంది అంతా డబ్బకాయ్లు అవన్నీ ఇక్కడ విలేజెస్ లోనే మేలు
మీరింకా మీ సైడ్ ఏమేం ఫెస్టివల్స్ చేస్తర్రా
ఏస్తమింక మ్యా
పెళ్లి పిల్ల హలో
ఆ చొప్పు రా గా పూర్ణిమా అవన్నీ ఎక్కువ్ జేస్తామ్ మా చెల్లిళ్లు వాళ్ళ గిఫ్ట్లు
హు వినాయక చవితీ ఇట్లాంటి ఫెస్టివల్స్ చేయ్యరా
వినాయక చవితి ఇంకా మొత్తం రష్యే ఇక్కడ మొత్తం అంతా అక్కడే ఉంటాం ఇంకా మా వీధి వీధి మొత్తం
ఉహు హు మేము చేస్తాము కానీ అందరు ఒకే చోట ఫ్రెండ్స్తో బాగుంటందిరా
హు ఆది నిజమే ఫ్రెండ్స్ తో చెందాలు అవన్నీ ఇంకా స్పెషల్ బాగుంటాయి అవి
హు ఇప్పుడు తలుసుకుంటే అవన్నీ గుర్తొస్తాయి అవన్నీ మెమరీస్గా ఉంటాయి
హు ఎప్పుడైనా గాని ఫొటోస్ అవి చూస్తుంటే మొత్తం అన్ని గుర్తొస్తుంటాయి
హు అవునురా ఈసారీ మా ఊర్లో ఏమైనా ఫెస్టివల్ జరిగితే పిలుస్తాలే
హు ఖచ్చితంగా వస్తాను నేను
హు తప్పుకుండా రారా మామా మా బంధువులు మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాను
హు ఖచ్చితంగా నెక్స్ట్ టైం నువ్వు రావాల మరి
ఖచ్చితంగా వస్తా మంచిగా ఎంజాయ్ చేద్దాం
హు మా సైడ్ స్పెషలు అవన్నీ నీకు ఖచ్చితంగా చూపిస్తాను
హు ఖచ్చితంగా రా
హు సరే మరి ఇంకేంటి విశేషాలు
సరేరా చాలాసేపు మాట్లాడీనాం ఇంకుటాను
హు సరే మరి బాయ్
రట్క్కేర్